హలో
ఇప్పుడే వచ్చినవా
ఆ ఎప్పుడ వచ్చినా బస్ ఆడుచిన్నావు తీసుకొచ్చడు ఆడుకొచ్చినక సన్నూరు ఆట పోయింది ఈ రోజు లేట్యింది రోజు
అదే రోజు ఆ అదే నేను అదే అనుకుంటున్నా ఇ తే ఇంతా లేట్ అయిందమ్మ అనుకుంటాను ఇప్పుడే నాకు తొందరగానే వతది కదా
ఏన్ వసతులే బడి
ఆ
తిన్నావా మే
ఏడా కరెంటే లేదు అసలు కరెంట్ లేదు ఏం లేదు ఇంతవరకు బియ్యమే ఇప్పుడే కడిగా ఆడ పేట్టినా ఇంక పొద్దుడి గోద్చిక్కుడు కాయ కూరింది బన్నీ గాడికి నచ్చలేదు వాళ్ళ సరి అది ఏం లేదు
కూరేసుకొని నేను అన్నం తిన్న రూటికాడ అన్నం తిన్నావా అమ్మా అడుగుతుంది ఏం వండినవు
ఉండలే పొద్టిదే కూరున్నది ఒక మూడు ఎగ్స్ ఉంటే దాంట్లో వసిన ఆ ఉడకబెడతాన
మల్వర్సి వచ్చని ఎల్లుండి లో వన్నీ తీసి చెప్పుగాా ఏముండ నువు అ బోడ్చుకుడి అన్నావు కదా
ఆ
రేపు వస్తావుగా
రేపుొస్తా రేపుొచ్చి ఎల్లుండి ఆవలు ఇల్లుని తీసుకుంటా
డ
ఆ సాటర్డే సండే తెచ్చుకుంట జుడోజట్టు
నేను అంకుల్ ఫోన్ చెప్తే ఏదో అన్నాడు అదే జను
ఓషిని ఏదదో ఉన్నాడంటే ఏం అర్ధం కాలదా
నాకేం అర్థం కాలే సరే సరే ఐదు ఐదు అన్నడు
ఆ
ఆదిష్ రేపు వస్తాడుగా
రేపు ఇళ ూ అంటే రేపు ఎలున్నా ఆఫ్ తీసుకుంటాడు చు శుక్ర శనివారం తీసుకుంటా అన్నాడు ఒత్తే ఆది వారం ఆది వారం మళ్ళ సోమవా రం వతడు కచ్చితంగా హ్మ్మ్ మీరేం కూర వండిర్రు
అందులో వేయాలి టమాటా
హ్మ్మ్
ఇయల పట్టుకొచ్చిన పొద్దున రొయ్యలు టమాట ఏం నా మాటన రేపు ఒకవేళ మూడు కేసులు అయి మూడు మూడే పెడదాం నాలుగే పెడదాం అన్నారు నాాలుగే అయినాయి అనుకో మధ్యాహ్నం ముద్ద
అట్లన గుడికి పొదము అంటివి కదా మరి ఆంటర్ కదా ఆ మరీ అదే మరీ ఆ ఏన్ ఆ కేసులు స్టార్ట్ అయనాక ఏముంటది ఒక వన్ అవర్ వన్ అవర్ అట్లా పోయస్తాం అంతే కదా
మీద పో రామ్మనడు
ఏ గుడికి పొదము ఫిక్స్ అయారు మరి రామాలయం కాడికేనే ఆడ అసలు పోవడానికి మస్తు మొత్తం ఎడితేటి బ్లాక్ చేసి పెడతారు అడంతా అన్నదానం చేస్తాటార్ లోపలకి పోవడానికే వీలు పడదు అన్నదానం కోసం అయన్ని వండుతుంటారు
అట్ట తిరిగి పోదాము
అది నేనే ఏమంటానే లోపట్ని అన్ని వంటలు గిట్లు అన్ని చేస్తా ఉంటారు మొత్తం సూతే మీకు అర్థమైతదులే ఆడికి పోవాలి పోతే వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళిపోవాలి అయ్యప్ప స్వామి ఆ అయ్యప్ప స్ స్వామి గుడి వేంుగోపాల స్వామి శివాలయం అన్ని మూడు ఒక దిక్కున్నా ఉంటాయి
ఎక్కడ
ఆ ట్యాంటు బ్రిడ్జ్ కాంచి అటు ఇంక పైకి పోవాల ముకుందర్ థియేటర్ పక్కన పక్కన కొ బబ డ్రాై్ బ డ్రాై్ పదే పక్కనే ఇగ
ఆటో ఎక్కి పోదాము ఈ పీస్ ముఖాలు ఎప్పుంటకుడ పోద
మ్మ్ చైతన్య ఆ చైతన్య పెద్ద గబ్బుది చైతన్యం ఆ ఆ రేషన్ కార్డుల పైసలు వాళ్ళ ఆయమ్మలు డబ్బులు ఇస్తే అడగలేక అడగలేక ఆలోచించి ఆలోచించ అలోచించి ఆలోచించి లాస్ట్ క ఇక తట్టుకోలేకపోయింది ఇక తట్టుకోలేక అక్క డబ్బలిం తనియక్క అంటే ఇంత మూడు వందలు రెడు వందల చిల్లర అయిరా అని చెప్పిన
బికెట్ల బ స్కోట్ బ మారాబ తను ఈయనైదును గలిపియన
అది అందుకని చెరకు కొంద అల్ళ నుంచి ఇత్తతని నేను అన్నా
స
మ్మ్ మరి లేకపోతే నేను మాత్రం సొంతంగా ఎందుకియాల అది నేన్ బంపి ని నేన్ బంపితేనే నువ్ తీసి తను నేన్ బంపి నేన్ బైటకి బం మంటే బై తు పోతే కదా ఆ ది చిన్న పని నేను కూడా చేయగలను కాకపోతే నేను చేసిన దానికి వాళ్ళు చేసిన తెడా ఉంటుంది అందుకోసమని నా ని బయట పడ ని వాళ్ళకు వాళ్ళని వాళ్ళని తీసిే అంటా వేరే వాళ్ళు తీసుకుంటారు అనుకోవాలని
ఇ ఇంకా త ఉంది అదే పిల్లలు ఉంది ప ఈ చెడువ ఎత్ పెడతవనేే
ఆ
మి కోతులుపోతుడు నిన్ను కాపాడు లెంలే మా అమ్మ అంటది
ఏంటి పెట్టేది
చే మలబెర్రీ ఫ్రూప్ట్స్ ఎ ఆ ఏంది అగ జ మావయ్య ఎడికి పోయిండ్
ఇమయ్య ఇగ ఆయన కరెంటు వచ్చే దాక ఇంటికె రాడు ఇగ
మాకు ఇయాల పేరొచ్చింది మీదచింది అనౌన్స్మెంట్ అనౌం కంపెనీ రాాల వయ తిన్న వ అద అరవతమ్మ ఇప్పుడు ఫైనాన్షియల్ మంతు కదా
ఆ
తౌండ్ ముప్పైయో తారీఖు పడేది రెండో తారీఖు పడుతుందిని మేలు వచ్చింది
ఆహా మార్చి లో అట్లనే లేటుగానే పడుతుంది జీవితం ఎవరి ఎంత ఆడిట్స్ ఉంటాయి కాబట్టి ఆ మర్చ జీతం ఎప్పుడ లేట్ పడుతుది
మమ్మీ
ఎందుకంటే ఈ కొత్తళ్ళు పాత్తళ్ళు బడ్జెట్ ఎంత పెరిగే జీతాలు అవి అన్ని నుంటాయి కాబట్టి క్యాక్యులేటే చేసుకొని కొత్త జీతం వేయాలి కాబట్టి బట్టి కొంచెం టైం పడతాది
రెండు నెలలు ఒక్కసారి కాదు మార్చ్ ఫస్ట్ తారకు పడుతుంది రే రెండు మూడు నాలుగు లోపు పడతాది
ఆహా మాత జీతం అయితే ఎప్పుడైనా లే అంటే రెగ్యులర్ పడతాన్నాయా
ఉహు లే లేవు ఇవి మాకు ట్వేంటీ ట్వెంటీ లెక్క కాబట్టి ట్వంటీ నైన్ లోపే కపడిపోతాది ట్వంటీ ఎయిట్ కూడ వచ్చిసింది
ఆ
అంటే ముందు అనౌన్స్మెంట్ వచ్చింది మాకు
ఆహా అదే మార్చ్ జీతం ఎవరికైనా లేటుగా పడుతది
పెట్టుకుంటారు
అదే అదే బన్న గటరి పొత్తరంటిరి రేపు గంటలు పన్నయి తోను
ఏ
ఉహు ఇక్కడ శ్రీరామ ఇక్కడ శ్రీరామనవమి అయిపోయినాక బయలుదేర వస్తాం అన్నాడు
ఏందే మంచిది ని తీయలేదు కద చందకై తినుదు ప్యాన్లు ప్యాన్ నేను వేయలేదు మీరు వచ్చారు వీళ్ళు వేసుకొని కూర్చురు అ పోయి మండటలేదు అని నన్నంటుంది పోయి మండలేదు ఏమో గా
అక్కడ కట్టెన్ ఉంటాది కట్టన్ డైమేయించు కద తత్తూ కద
ఈడ కాదు గ్యాస్ అయిపోయింది పోయి మీద
ఉహు
నేకేటి నమ్మకం అహ ఆ